ఆ చెప్పు. ఏం జేస్తురిప్పుడు.? ఇంకెత్త్కునే ఉన్నావా.? !
ఎత్త్కొనే ఉన్నానమ్మా. నీకు ఏందెందామ్మ నీక్ తెలుసలేదు మరి ఎత్తుకొనుంటే దెలుస్తదాబా. దెందో, నొప్పెందో.
నేనేమన్నా అందుకే అడిగిన నేను సైలెంటయింది.
మరి ఇయ్యలేవు, అవును ఇయ్వలేదు, కాదు ఇయ్వలేదు, అంటే బరువుయి. తుంది నా చెయ్యి. అసలే నా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ బరువు మూస్తే అసలు నొప్పిలేస్తది.
కాదిప్పుడు ఆడుకోదా.? !
ఆడుకోద అంటే ఆమె మన్న అట్ల అయిన దబడ్డ కానించి అసలు ఆడతలే స. కగా.
నన్నొప్పుల్ దగ్గలేద ఏంది.?
తగ్గింది గానీ అట్లనే ఏస్తుంది.
అయ్యా. ఇంత తొందరగా లేసినాదే. బెడ్డు మీద గూసోని అంటే మీదె, మీదెసుకుంటే గూడా కదా ఏమొ తిరగకుండా. !
ఉంటలేదె తల్లి ఊకానె మాకు దెల్వదా అమ్మా ఐడియాలూ నువ్వ్ జెప్పాలా ఇగ.
అట్లా అల్వాటు జేస్తే అట్లనే అయితదిగా.
ఆ అల్వాటు జేసిరు నువ్వు బావున్నవ్ తీ.
మరి దాంట్ల దాంట్ల ఎట్లా చేస్తున్నావు మరి పాత దాంట్ల ఎట్లా చేస్తున్నావు
ఏది పాతందట్ల నేనేం చేసినా ఏం చెయలే నేను
అదిగాదు మాట్లాడుతుంటే మరి ఎత్తుకొనే మాట్లాడుతున్నావా
నేను అసలు అది రా పూర్తిగా పడుకున్నక నేను ఆన్లైన్ సో అది ఒక గంట పడుకుంటే ఒక గంటనే ఆన్లైన్ ఉంటా నలభై నిమిషాలు ఉంటే నలభై నిషాలె ఉం ట నేను చెయనే చేయను అది మ మెల్లుకున్నాక నేను ఆన్లైన్ సక్కగుండా నీ అంత నేనెడుంట ఇంకో గంట ఉంటా అంతే
రెండు మూడు సార్లు గంట కాకుడా రెండు గంటలన్న ఉంట
నేనింక ఇందులోకి పోక నేను చన రోజులు అవుతుంది నేను న్ధీ తాజ్డే ఎప్పుడో లాస్ట్ అయిపోయింది అందులో గోక
నేను మూరోలు అత్తుంది అంతే
నేను ఎప్పుడో అది బంద్ చేసే చ బ లాస్ట్ బంద్ ఈ రోజు అన్నప్పటి నుంచి నేను నెక్స్ట్ డే నుంచి కా అసలన్లైనే రాలేదు
ఏందో ఏమది పిచ్చిలేస్తుంది కోపం వస్తుంది ఏమనలేకపోతన
పాతదే మర్చికుంది ఇది బాగాలేదు అన్నమాటగా మమ్మీతోటి
మరి ఎందమ్మా ఇది ఊకె ఓర్రూడు ఏందో తల మీద తొక్కలాగు ఉంది ఇది నిన్ను అడుగుడు నన్ను అడుగుడు
నేను అందుకే వచ్చిన కదా వచ్చినాయా వచ్చినాయా అంటే మనీ గురించి నేను అంటంది
ఆ ఎవరితో మాటలు కాకుండా జస్ట్ నార్ తల నేను వర్క్ చేసేది లాస్ట్ టైం వచ్చినట్టు వస్తే బాగా
ఆ మరే నేననేది అదే గద అంటే డోర్పెట్ కోనిచేసుకుంటండే నిమ్మతంగా సాయంత్రం వరకు పూర్తి చేసేస్తుంది
ఆ వారనీకోకటి వస్తే బాగుండు అన మాట ఓ ఆశకద్దు ఉండాలి నెలకి వచ్చినా చాలరా దేవుడు అంటే వచ్చిందే ఆ సంవత్సరానికి ఒక కాట్టి ఇంకాను చెప్పినఉలే బాగానే అన్నా
మరి అదే కదా నేను అదే అన్నా మామతో కూడా అంటే అదేఅదే అదే రాదు అదేది సంత్సరం ఇంకో సంవత్సర జూన్ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు జూన్ ఇంకా రెండు నెలలు అయితే సంవత్సరం అయితది గిప్పుడు సంవత్సరానికి ఒక రెండు నెలకోకటి కాదు సంవత్సరానికి ఒకటి కుడుస్తలేదన్న
ఆ అప్పుడే అనుకోని అనుకోని ఇక ఊప్పున్నాం కదా ఇదు వే నా నమ్మకం పెట్టుకోలే కద వేరే చూసుకున్నాను ఏదో ఒకటి గడిపియాలి కదా
అన్ని టెన్ మాట్లాడుతున్నావా టెన్ మినిట్స్
ఆ అంటవా
ఏమమ్మ నీ ఇష్టం
ను నిన్నడుగ్
నేనైతే నేనైతే ఫోర్ ఫైవ్ మాట్లాడలేదు
న అన్నీ టెన్ చేసిన ఇప్పుడు కొంచెం డ్యూరేషన్ తగ్గిస్తుంది
ఉమ్
ఏం కూర చేసినవ్ ఈరోజు
పప్పు దోసుకా పప్పు
దోసకాయ పప్పా మాది పప్పే కాని దోసకాయ దోసకాయ కనవడలేదే వేష్ణ అయిపో అనిపించింది అస్సలు లవపడుద్ది కనిపియల సరిగ్గా నిన్న వానకి అన్నము మమ్మీ లేకపోతే మా బిడ్డనే పెట్టిందంట వానికి అన్నం
మంచి పని చేసింది
చెప్తుంది మమ్మీ ఆమెనే పెట్టింది నేను లేకుండే అ బానే పెట్టింది అంటే ఆమె అడిగితే పెడుతుది అడిగి అడిగిండేమో అడగకుండా ఆమెందుకు పెడత పెడుతది అంటే అడిగినట్టుండు అంటే పెట్టింది అడుగుతే అని నేను అంటున్న
అ
నిన్నా ఆమె కొత్తయి పెట్టింది స్టాకు చూసినావా చైన్స్
ఏహే నాకు పనిలేదా సూన్నీకి నీలాగా పనిలేకుడా ఏం లేను నేను
ఏందమ్మా అన్నిసార్లు అంటున్నావ్ వింటున్నాని
మరి నిజమే కదా
పని లేదు పని లేదు అంటే నాకు నువ్వు మరి అంత పని పాట లేకుండా ఉన్నానంట
ఉన్నావును నిజ మరి తీరిక నేను చెప్పిన నాకు పనే పన్నెండున్నర వరకు అయింది ఆ రెడీ అవ్వనీకే టైం లేదు హడావిడిగా పోయిన వచ్చినంక కూడా మళ్ళీ దీన్నీ ఇల్లు అంత చెత్త చెత్త చేషీర్రు అని కూడా మమ్మీకి చెప్పిన అంతమంది గ్యాంగ్ వచ్చిడ్రు ఎక్కడిది అక్కడ సామాన్లు అన్ని తీషిర్రు పోరోలు ఇది ఇది కనీసం ఆ తిన్నరు ఆ మొత్తం ఫ్రాన్స్ కు ఫ్రాన్స్ వండిండ్రు ఆ కూర మొత్తం పొంగినట్టుంది అది పొంగే దాకా ఏం చేషిర్రు మరి ఆ పొంగి గ్యాస్ మీద మొత్తం పడ్డది ఆ నిమ్మకాయలు తెచ్చు ఏమేం బుక్ అది అది ఉండింది కాక ఆన్లైన్ లో బుక్ చేసుకుని కూల్ డ్రింక్స్ కొబ్బరి బోండాలు ఆ స్ప్రైట్ లు థమ్సప్ లు అన్నీ బుక్ చేసుకుర్రు ఆ ఒక్కరొకరు సరే కదా ఇక ఫస్ట్ టైం కదా రావడం ఆ
నీకు ఉంచలే
ఏముంచి ఏమి ఉంచిర్రు ఆ కూర తింటే నుత్తి కుక్కలు కూడా తినరు ఆ కూర అట్లుంది ఆ కూర ఇక పక్కన ఆయనకు కేసి ఇచ్చిన నేను ఆయన నాలు నేనెందుకు ఏషిన్నాను నీ తల్లి అది యూట్యూబ్ దాక రాక యూట్యూబ్ లో చూసి నేను ఉల్లిగడ్డ ఎన్ని కొయ్యాలో ఉల్లిగడ్డ నేను పప్పు చేసిన వాళ్ళ అక్క నా సండే రోజు తిన్నదంట అయితే పప్పు ఆమెకు కొంచెం పెసరపప్పు చేషీ టమోటాలు వేషి నేను పప్పు కూర చేషిన ఆ ప్రాన్స్ నాకు రాదంటే అమ్మను ఉండమని నిన్ననే చెప్పిండు అవి అమే కూడా రాదంట ప్రాన్స్ ఎప్పుడు వండలేదంట మా అత్తవి అయితే యూట్యూబ్ లో వీడియో చూపియ్యిఆమెకి అర్థంమయి అర్థం కాదులే గాని మామ్మకు అర్థమయితుదని చెప్పండు ఈడు ఇలే ఇలా ఎతులు నేను ఎందుకు కాదనాలని అని అది చేస్తు చూషినా ఇగ అన్ని యూట్యూబ్ ఫోన్ ఇచ్చి దాని పడేషినా ఇంకా అదే యూట్యూబ్ అదే అదే చూసుకుంది ఇక ఫోన్ వీడియో చూసుకొని చేసింది చ దరిద్రంగా ఉంది పక్కనే ఇంక నాన్ వెజ్ తంటడనేషి ఇచ్చినా గ దొప్పేషిరింది నోట్లోపెట్ట రాకుండా ఉంద అంటే అదే నేను చేస్తే ఆళ్ళ ద అట్లా దిగుతారు ఇంకా ఆళ్ళుకాబట్ ఇంక అడ్జస్ట్ అయి తిన్నరనఅన్నా
మ్
మొత్తం ఉప్పు ఉప్పు ఉంది ఉప్పు తిన్నట్టే ఉంది నేను నైట్
కూరల ఉప్పు తక్కువ వేసుకుంటారు సరిపోకుండా మళ్ళీంత గలుపు కుంటారు గానీ అది ఎక్కువైతే సెట్ చేయనీకి వస్తాది
ఉప్పు ఉప్పు మోత్తం ఉప్పు ఉప్పుందె అమ్మా ఆ హలో